హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి తిన్నారా మీరు
తిన్నానండి ఏం కర్రి అండి
కర్రి ఆలూ
ఉ
మీది
మాది సాంబార్
ఓ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా బాబు ఇప్పుడే పడుకున్నాడు ఉయ్యాలలో వేసి ఊపుతున్నా
అవునా
హ్మ్ మీరేం చేస్తన్నారు
కాలి అండి మా అక్క వెయ్య కొడుకుతూ ఆడు ఆడుతున్నా బోరింగ్ గా ఉందని
ఓశ్ ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఆలు ఆ
ఆ ఆలూ ఫ్రై
ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా గేమ్స్ ఆడారా స్పోర్ట్స్
స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఆడతా ఎక్కువగా
రోజు ఆడతారా
లేదు అంటే మా విలేజ్ లో ఆడుతరు అంటే డైలీ కాద్దు సండే సండే
క్రికెట్ లో మీరేంటి అంటే లైక్ బ్యాట్స్మనా బౌలరా
బ్యాట్స్మన్
బ్యాట్స్మన్ మీ టాప్ స్కోర్ ఎంత
టాప్ స్కోర్ అంటే ట్వంటీ టూ
ట్వంటీ టూ
అంటే మే అంతగా ఫైవ్ ఫైవ్ ఓవర్స్ ఆడతాం ఓన్లీ
ఓకే ఫైవ్ ఓవర్స్ ఆడతారా
ఆ ఆ పక్క విజి విలేజ్ వాళ్ళు సండే సండే వస్తారు వాళ్ళు మేమ్ ఆడుతం
ఫైవ్ ఫైవ్ టెన్ అవర్స్ లో మ్యాచ్ కంప్లీట్ చేస్తరా అంటే మీరు చిన్న చిన్న టోర్నమెంట్స్ కెళ్తారా విలేజ్ వాళ్ళు పిలుస్తా ఉంటే
ఆ అర్ధం కాలే అండి
మొన్న వల్డ్ కప్ చూసామ వడ్ అదే ట్వంటీ ట్వంటీ చూసారా
చూసా బాగాడిళ్లు అ
క్రికెట్ ఒకటే ఆడతారా ఇంకేం ఆడరా.
క్రికెట్ కబడ్డీ అడతా
కబడియా
అంటే ఎక్కువ ఆడతా బట్ ఆడేవాళ్ళు ఉ అందరం మా విలేజ్ లో
ఆ అంటే మీ స్కూల్ డేస్ లో బాగా ఆడేదా.
స్కూల్లో ఆడేవాన్ని
ఏమన్నా వెళ్లారా అంటే టోర్నమెంట్స్ కి
హా ఎల్లాం స్టేట్ స్టేట్ స్టేట్ లెవెల్ ఎల్లాం బట్ కాకపోతే మాకు ఏం చేసారంటే
ఆ
డిస్టి ఇహా చి స్టేట్ లెవెల్ మ్యాచ్ డే రోజు లేట్గా తీసేల్లా తీస్కెళ్ళారు. మేము వెళ్ళేసరికి మ్యాచ్ ఆల్రడి స్టా స్టార్ట్ అయింది.
అయ్యో అల్లౌ చేయలేదా అయితే
ఆ ఇగా ఇంటికి వచ్చేసినం.
సో సాడ్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదా ఇంకా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా ఆడినోళ్ళని అంటే ఎంకరేజ్ చేస్తరు కదా స్కూల్ తర్వాత కాలేజీ లో గాని
అంటే అక్కడ ఎట్లా అంటే, ఆ ఇప్పుడు ఆ గేమ్ లో ఆడుతున్నప్పుడు, అంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారో వాళ్ళంటే కొంతమంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తరు మంచిగా ఆడే వాళ్ళని రెండు టీమ్స్లల్లా అంటే గెలిచిన వా టీమ్ల కాకుండా ఆ టూ టీమ్స్ లో ఎవరు అంటే స్కిల్స్ ఎక్కువ వాళ్ళని సెలక్ట్ పంపిస్తరు.
వినిపించట్లేదండి.
హా
ఇంత ముందు ఏం చెప్పారు వినిపించలేదు మళ్ళా ఒక సారి చెప్పరా.
హ అంటే అంటే రెండు టీమ్స్ లో గెలిచిన వాళ్ళని సెలెక్ట్ అంటే అట్లా ఏమి ఉండదు, అంటే టూ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఆ టూ టూ టీమ్స్ లో స్కిల్స్ అంటే కొంచెం స్కి స్కిల్స్ మంచి గుండి ఆ ఎవరు ఉంటే వాళ్ళని అ టూ టీమ్స్లో నుంచి సెలక్ట్ చేసి స
మీరు ఎక్కువ ఖోఖోలో ఏంటిది రైడింగ్కి ఎళ్తారా లేదంటే క్యాచింగ్ కి ఉంటారా.
ఉమ్ రైడింగ్.
రైడింగ్ నైస్ ఇంక అంతేనా ఇంకేం గేమ్స్ ఆడార.
గేమ్స్ షెటిల్ షెటిల్ ఆడతా
ఉమ్ హూ
అంటే ఒకటి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు మా విలేజ్ లోకూడా ఆడేవాళ్ళం బట్ ఇప్పుడెవ్వరు లేరు. ఆడడానికి
అవునా సమ్మర్ సీజన్ కదా షటిల్స్ బాగా ఆడుతారు. ఇప్పుడు
ఆ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది మళ్ళీ
ఉమ్ హూ ఇంకా
మీరు ఏ మూవీస్ చూస్తారు బాగా.
హర్రర్ అండ్ లవ్ స్టోరీస్.
ఉమ్మ్ అంటే ఇప్పటి వరకు మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ ఏంటి.
ఉమ్ రీసెంట్గా బట్టర్ఫైల్యి అన్న మూవీ చూసా.
ఉమ్
సో ద బెస్ట్ అని చెప్పలేము, బట్ బావుంది మూవీ స్టోరీ.
ఉమ్ ఓకే
మీరు
మ్మ్
అంటే మీరు ఏ మూవీ చూసారు ఈ మధ్య కాలంలో. మీకు ద బెస్ట్ అనిపించింది.
ఈ మధ్యలో అంటే బెస్ట్. మూవీ చూసా దాని మూవీ నేమ్ అంత ఐడియా లేదు గుర్తుకు రావట్లే.
మ మీరు చూసారా ఆ మూవీ నేను చెప్పింది.
ఏ మూవీ
బట్టర్ఫైల్యి
లేదు లేదు చూడలే.
అవునా మీరు ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూస్తారా, బాలీవుడ్ మూవీస్ చూస్తారా.
బాలీవుడ్
బాలీవుడ్ చూస్తారా
ఊమ్
అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మూవీస్ చూస్తారా లైక్ కన్ కన్నడ, తమిళ్. హిందీ ఓన్లీ
ఓన్ తెలుగు, ఇంగ్లీష్
అ ష్ మూవీస్ కూడా చూస్తారా
అప్పుడప్పుడు ఎక్కువ ఎక్కువ తెలుగు మూవీస్ చూసా అప్పుడప్పుడు ఇంగ్లీష్ మూవీస్ కూడా చూసా
ఓకే
హలో
ఆ చెప్పండి
ఇప్పటి వరకు మీకు బెస్ట్ మూవీ ఈ మూవీ అంటే ఎలా అంటే ఇప్పటి వరకు చూసిన మూవీస్లల అన్నింటిలో ఏది బెస్ట్ మే మీకు
బెస్ట్ మూవీస్ అంటే అట్లానేేను చెప్పలేను ఇది బెస్ట్ మూవీ అని బట్ కొన్ని కంటెంట్స్ బా నచ్చుతాయి చాలా మూవీస్ ఉన్నాయి అలా అయితే
ఇచ్చినా మళ్ళ దీన్ని బీట్ చేయలేదు అని ఇలాగా ఏ మూవీ లేదా ఫేవరెట్
ఒక్కటే మూవీ ఫేవరెట్ అయితే లేదు బట్ కొన్ని మూవీస్ ఉన్నాయి అంటే మళ్ళీ రిపీటెడ్ గా చూడొచ్చు అని
ఓకే
మీకు అలా ఏమన్న ఉన్నాయా
నాకూ అంటే ఆరెంజ్
ఆరెంజ్ ఎవర్ గ్రీన్ అంటే ఎవ ఎవర్ ఫేవరెట్ మూవీయా
హా
అ మీరు రామ్ చరణ్ ఫానా
ఫానా అనే ఏం లేదు బట్ బెస్ట్ మూవీ అని అనిపిస్తది
అవును ఎన్ని సార్లు వాచ్చ్ చేసి ఉంటారా మూవీ మీరు
ఆ మూవీ చూసా ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్
సెవెన్ ఎయిట్ టైమ్స్ పెద్ద కౌంటే
ఆ
త్రీమువీ చూసారా మీరు
ఆ చూసా మీరు
ఆ చూసానండి
బాగుంటది
ఉ బావుంటది ఇంకా హరర్ మూవీస్ చూస్తారా
హర్రర్ మూవీస్ చూస్తా
ఏ టైపు
అంతే తెలుగులో చూసా
హ్మ్
కాంచనా గంగ మూవీ అలాంటి
అవును
రఘవ లారెన్స్ వాణే ఓన్లీ వాణియే చూస్త హరర్ మూస్ బాగుంటాయి వానివి
అవునవును బాగుంటాయ్ సరే అండి బాయ్
ఆ ఓకే అండి